ఆ
ఆ అ హలో రాహల్ హలా అన్నా
భావున్నా
నేను బావున్నా నేన్గూడా బావున్న
మీ ఇంటి దిక్కు చెట్లు ఏమైనా పెడుతున్నారా మ్
మా ఇంటి ముందరనే మేము చెట్లు పెట్టాం పెద్దయ్యి ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయాయి ఒకటి తెలు ఇంగా ఫ్లవర్స్ వి రెండు మూడు చెట్లు ఇంకోటి వేరేది ఏమంటారు మనకాచ్చ టూ
హ
మ్ సీజన్ యితుది అ ఈ మొనక చాలావస్తది
ఓ...
మ్.. మనకి కాయలు చాలా చాలా వస్తాయి చాలా పంచినాన్ గూడ మాగా స్ట్రీట్ లో మ్... నేచర్ నే అంటే చాలా పోల్యూట్ అయిపొ ఈ మధ్య
మ్.. మ్.. ఏ మనం మనం చేసుకొని మనది తినేయాలి మనం మనం అంటే ఏంమంటారు ఏం పెస్టిసైడ్స్ వాడకుండా మనం పెంచుతాం కదా దట్స్ గుడ్
మ్ ఉమ్ ఏందండి ఈ న్యాచురల్గా ఎవరు చేస్తలే కదా ఈ మధ్య
హ అందరి పెస్టి సైడ్స్ దాన్ దీనిది
మందిగావరి కుటిం అయి తినడం వల్ల కూడా మన హెల్త్ కూడాంగ ఖరాబ్ అయిపోది
ఖరాబ్ అవుతుంది అవున అవును మ్...
ఏంటంటే అన్ని పొల్యూట్ చేసేస్తున్నారు ఫ్రూట్స్ ఆ అన్నీ ప్రతిదీ పొల్యూటె మనం ఏ ఏం తిన్న పొల్యూషనే
అవును అవును
తిరిగినా పీల్చే గాలి ప్రతీది చిన్నం మారు ఇంటి సైడ్ ఎలా ఉంది ఇవ
అనం మై ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర మేము ఫ్లవర్స్ ఎక్కువ పెడతాము ప్లవర్స్ ఎక్కువ అంటే మన గులాబీ ఉంటది కదా గులాబీ చామంతి బంతి పూలు మ్... ఇంకో ఈ తమలపాకులు తెలుసా
తెలుసు
ఉ తమలపాక్ చెట్టు ఇంకొకటి మన ఏమమంటారు ఇది చిన్న చామంతి ఇవింటారు కదా ఫ్లవర్స్ అవి ఇ మళ్ళపోలు అది
అవు ఆ పెట్టుకోవాలి మంచిది సగన్ నేచర్ ని మనం కాపాడదు మన నేచర్ ని మనం కా బతే నీచే మా కబడతు
ఆ అవునండి అది కూడా మంచిగా ఇంకొకటి మనము అది చెట్లను పెంచితే మన తడానికి కూడా ఇస్తుంది మంచి గాలిని ఇస్తుంది
ఆక్సిజెన్ వస్తది
హ
నచ్చిపోలో ఈ ఒక త్రీ ఫోర్ సిక్ సిక్స్ మంత్స్ కిందలా ఒక ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ కొట్టేస్తామన్నారు మొత్తం రిమూవ్ చేసి ఇండస్ట్రియల్ ఏరియా చేస్తాన్నా సీఎం స చేస్తాన్నాడు మన స్టూడెంట్స్ అందరూ కలిసి ప్రొటెస్ట్ చేయడంతో
అండి ఏంది
స్టూడెంట్స్ అందరు కలిసి ప్రొటెస్ట్ చేయడంతో చాలా రోజులు తర్వాత బంద్ చేశాడు
అవును అవును
ఆల్మోస్ట్ కొంతా వ ఆల్మోస్ట్ తీసేం చె పట్లని చాలా మరగవేసిండు ఇంతవరకు హు దాని వల్ల చాలా మంది ఈ ఫైర్ అవుతున్నారు
హు స్టూడెంట్స్ఫ ఫైట్ చేసగా ప్రొటస్ట్ చేసారు
అవునా స్టూడస్ వాల్లైద ఆఇంది ఇప్పుడు
హు స్టూడెంట్స్ ప్రొటెక్ చ్ చేయడం వల్లనే అది ఏమంటారు చెట్లును కొట్టె కుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసినందుకే అది కాపాడు
అవు వాటర్ చాలా పోల్యూటయిపోనయ్ ఒక మన వారణాసి టిలో గంగా రివర్ ఉంటది కదా
అవునవును
ఆ గంగా రివర్ ఒక వెస్ట్ పార్ న్నరు వచ్చి చెక్ చేసాడు
ఆయన ఫారినర్ ఆయన ఎవ్వరో కాదు ఆయన ఎవ్వరో కాదు మ నా నషనల్ జ జోగ్రఫీలో డిస్కవర్ ఛానల్లో ఆ అతను బిగ్ చాప్ మ్ హు ఫీషేస్ని పడుతాడు చూసావా పెద్ద పెద్ద ఫె
మ్ హు అద్ అందులో పిహెచ్ లెవెల్ చెక్ చేసారు గేసది మనుషులు కనీసం మొట్ గోడాంగి చుడాంగా ఆ మంచిది కానీ వాటర్ అంటుండు
హు దాంట్లో ఎక్కువ మనకి ఆ వేస్ట్ ఇంకొకటి ప్లాస్టిక్ ఇవి చాలా ఎక్కువున్నాయి అవి అందుకే దాని వల్ల మనకి ప్ చ్ లేవల్స్ ఎక్వవవ్వడం వాళ్ళ దా దన్
హెల్త్ ఇష్యూస్ కూడాంగా వస్తుాన్నయి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి దాని వల్ల వాటర్లో స్నానం చేయడం వల్ల కూడంగా
హు
హు అతను ఆ వాటర్ని కూడా టచ్ చేయలేదు. హ హ అంతా జాగ్రత్తగా తీసి త ఎదైనా
హ్ అదే అదే దానివల్లా ఆ మనకె ఎఫెక్ట్ అయితదిని.
మనం అంతలో పొల్యూట్ చేసేసిన వాటర్, వాటర్ గంగా వాటర్ అంటే తాగెటిది. ఇప్పుడు అంతా పొల్యుట్ అయిపోయింది.
హ్ ఇప్పుడు తాగడానికి కాదు కదా మనం అసలు తాకడానికి కూడా
వడా అయితదంటావ్ లేదు కృష్ణాగుడం ఇగ అలానే ఒస్ ఈ జలం ల కృష్ణ హటర్ సేమ్ అది కూడంగాలానే
వాటర్ అన్నిీట్లని పొల్యూట్ చేసేస్ టున్నారు వీళ్ళందరూ సో రేపటి నాడు మనకి ట్రిటింగ్ అనేడ్డి చాలా వస్తున్నని మేబి అంటున్నారు వాటర్ది.
వేహికిల్స్ వల్లా అన్ని వేస్టేజ్ వల్ల చాలా హౌజెస్ కట్టడం వల్లా ఉన్న చెట్లన్ని నరికేసి మొత్తం ఆవి ఇవి కట్టి. ఆ వెహికిల్స్ ఒకటికి రెండు కొను కానీ దానివల్ల వచ్చే వేస్ట్ అంటావా మొత్తం గాలిలో కలిసిపోతుంది. పోగాఅంతా మంచి ఓజోన్ లేయర్ కి బొక్క పడింది.
అవును ఇప్పుడు చూసావా మైక్రోసాఫ్ట్వేర్ ఓనర్ యా మైక్రోసాఫ్ట్ ఓనర్ తెలుసా నీకు?
ఇంజన్
ఉమ్ ఆయన ఏం చేశాడంటే ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ ఉంటయి కదా
ఉమ్
ఉ ఆ టిఫిషిల్ క్లోడ్స్ అనేవి తీసి ఎరుకన్ అనేది ది కూల్ డౌన్ చేసిండు ఎందుకని అంటే మన ఎర్త్ ఎప్పుడైతే సన్న ప్రొటెక్ట్ కన్ను అవంటే రేస్ ఉండేకదా
అంటే ఏంటంటే పూజ వాళ్ళ అది మెయిన్ ట్రీస్ అనేది కొట్టేయడం వల్ల హీట్ అనేది జనరేట్ అయ్యింది ట్రీస్ ఉంటే వీట్ని అబ్జర్వ్ చేసు కానీ ఆ కూల్ని కూల్ని చేస్ అయి ఇప్పుడు అలాగే మొత్తాం ట్రీస్ అన్ని కొట్టేసింటే ఇయర్ ఇయర్ కి హీట్ మళ్ళా గోల్డ్ అన్ని పెరిగిపోతున్నాయి ఆ మళ్ళ వాన అతి సీజన్ త్తన ఉంది
ఇప్పుడు అయితే ఆయన మైక్రోసాఫ్ట్ అయన ఏం చేసాడుంటే ఆర్టిఫిషియల్ది చేసి అయితే సన్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసింది ఎర్త్ ఇతన సో దాని వల్ల వర్షాలు పడుకు అంటే ఆర్టిఫిషియల్ రెయిన్స్ చేసి పెడుతున్నాడు ఎడుతుని పూలు చేస్తుంది ఇంకొకటి మన సన్ రేస్ నుంచి కాపాడుతుంది అ ఆ క్లౌడ్స్ బట్ అది మనకి బాడీ మీద పడ్డదంటే లైక్ స్లోలీ రియాక్షన్ అనేది ఇస్తుందంట ఈ రెన్స్ నీళ్ళలో తడవడం అంతా మంచిది దాలని న్యూస్లలో కూడా ఏస్తున్నారు
ఏం కాదు ఆంటీ ఆర్టిఫీషియలే కదా
హ్మ్
ఒరిజినల్ కుండేది ఒరిజినల్ కుంటది
అంటే ఆర్టిఫిషియల్ అంటే వాళ్ళు చేసేది మొత్తం కెమికల్స్ తోటి కదా సో ఆ కెమికల్ మన బాడీ మీద పడితే రేపన్నాడు మనకి చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుద్ది
ఊ
అట్లా
ఉంటాదేమో ఏ రోజు ఈ రోజు రోజు రోజు జూసి ఎంత ప్రతి దానిలో పొల్యూషన్ అయిపోతుంది ఫాదర్ ఏం గాలే గాని అంతే పొల్యూషన్ ఐపోతుంది ఊ
దాని వల్ల మనకి చాలా అది అవుతు అయ్ అయిపోతది
హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి హెల్త్ ఇష్యూస్ తగ్గవు అవి త్వరగా క్యూర్ అవ్వవు పాతకాలం అంటే వెళ్లిన క్యూర్ అయితుండే వాళ్ళకి అసలు హెల్త్ ఇష్యూస్ ఏ రాకపోతుండే ప్రాపర్ ఆర్గానిక్ ఫుడ్ అవన్నీ తీసుకుంటారు కాబట్టి హెల్త్ ఇష్యూస్ రాకపో తుండే ఇప్పుడు మనం తీసుకునే కెమికల్స్ ఇడు కాబట్టి ప్రతి ప్రతి చిన్నది హెల్త్ ఇష్యూ వచ్చేసింది ట్వంటీ ఇయర్స్ కి ఫిఫ్టీన్ ఇయర్సు థర్టీ ఇయర్స్ చేయలే హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్ పోతున్నయ్ ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడాంగ స్టార్ట్ అయిపోతున్నాయి
అవును ఇప్పుడు మొత్తం ఆర్టిఫిషియల్ చేసేసారు కాబట్టి దానివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది మన హల్త్ కి ఇంకోటి
ఊ
రేపుట్నాడు నాకు తెలిసి ఆక్సిజన్ ని కూడా మన బాటిల్స్ లల నింపుకొని ఉండాల్సి వస్తది
అలాగే చేసాం కదా నా ఆక్సిజన్ సిలిండర్ కోసము చనా కష్టపడ్డను అవి కొనుక్కోవడం కోసం ఆ సీజన్ల అదే చాలా మంది చనిపోయారు
అవునవును అది గుడా కరెక్టే హ్
అలా మంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకొని మంచిగా ఆర్గానిక్ వెదర్ లో మంచి చిగా ఉంటాయి. ఏ డిసీజ్ రాదు ఏం రాదు రాదు
హ్
మన అందరూ ప్రతి రైతు కూడాం పురుగుల మందు కొట్టడం అది ఇది జెస్తే చ్చింది. కాబట్టి ఆ పురుగులో మనం దానీ మీద పురు మనం కడిగిన ఆది త్వరగా వెళ్ళదు.
హ్ హూ అవును.
మం అలాగే వండుకొని తినేస్ అమ్ కొంచెం మన పాజ్ స్టమక్ లో గుడా ఎల్లీ ఖరాబ్ అయిపోతాది. మన స్టమక్ కూడాంగా
అవున దానివల్ల గుడా మనకి ఎఫెక్ట్ అనేది అవుతుంది. సో మనం ఏంధంటే కొంచెం ఫిట్ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవాలి. అర్థం అవుతుందా.
హ్
అలా ప్రికాషన్స్ తీసుకుంటూ మనము కొంచెం జాగ్ర కల్ తో ఉంటూ ఫుడ్ టం అనేది ఏం తీసుకుంటున్నామో. కొంచెం గ్రాహిచ్చి తినాలి అర్థమైందా. హ్ సరే మరి
సరే మరి బాయ్
ఉ బాయ్
హ్